లో వినిపిస్ తుందా
ఆ వినిపిస్తుంది
మనము ఈరోజు గ్రామం మరియు పట్టణాల గురించి రెండింటి మధ్య తేడా గురించి మనం ఎవరోజు మాట్లాడుదామ
మాట్లాడుకుందాం
ఆ మీకు తెలిసిన కొన్ని గ్రామంలో అసలు ఎలా ఉంటుంది పందాలు అక్కడ చేసే పనులు గాని వాతావరణం కాని ఎలా ఉంటుంది మీకు తెలిసిన కొన్ని మీరు చెప్పండి అండ్ అలాగే నేను కూడా కొన్ని చెప్తాను
చెబుతాను పల్లె అంటే తక్కువ జనాభాతో సాధారణ ఇల్లు ఉంటాయి అలా తక్కువ జనాభాతో ఉన్న కొన్ని కుటుంబాలతో ఉన్న ఊరినే గ్రామం లేదా పల్లె అంటారు
అవును మనకు అక్కడ ఇప్పుడు పట్టణం గురించి మాట్లాడు అంటే మనకు పెద్ద ఎక్కువ ఇల్లులు ఉంటాయి జనాభా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనకు అండ్ అలాగే ఒకరినొకరు పట్టించుకోని విధంగా ఎవరి పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఇక్కడ
బాగా చెప్పారు పల్లెలో తక్కువ మంది ఉంటారు ఒకరినొకరు పలకరించుకుంటారు బంధుత్వం ఎక్కువ ఉంటుంది ప్రేమ ఒక ఒకరి మీద ఒకరు బాగా చూపించు ఉంటారు ఒకరికొకరు సహకరించుకుంటారు పట్ణంలో ఎలా ఉంటుందో మీరు చెప్పండి
ఇప్పుడు పట్టణానికి వచ్చేసరికి మనము పట్టణంలో మనకు ఫలానా వాారిదు ఇప్పుడు మనం ఒకటే బిల్డింగ్ లో ఒకటే అపార్ట్మెంట్ లో పట్టణానికి వచ్చేసరికి మనము పట్టణములో మనము పలానా వారికి ఇప్పుడు మనము ఒక కేజీలు అపార్ట్మెంట్లో ఉందాం అనుకుందాం ఇక్కడికైనా ఏదైనా కష్టం వస్తే పక్క ఇంటి వాళ్ళకు తెలియదు అసలు ఏం జరుగుతుంది అనే విష విష ఎవరికి తెలియదు వాళ్ళ అదే గుప్తంగా ఉంటుంది అ అలాగే ఒకరికొకరు సహాయం ఎవరికి తెలియదు అండ్ అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకోకుండా వాళ్ళ వాళ్ళు రోజు గడుపుకుంటూ వాళ్ళు వారి వారి పనులలో చాలా బిజీగా పొద్దున పొద్దున జాబ్కిళ్ళి ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఈవినింగ్ వచ్చేసి మల్ల జస్ట్ వాళ్ళ పనుల్లో మట్టికి మాత్రమే వాళ్ళ టైం కేటాయిస్తారు సో ఇది మనకు మెయిన్గా పట్టణంలో ఇది జరుగుతుంది
బాగా చెప్పారు పల్లెల్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి అంటే తా అమ్మమ్మ నానమ్మ అమ్మ నాన్న కొడుకులు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు వీళ్ళ మధ్య చ ఒకటి గట్టి సంబంధాలు ఉంటాయి ఒకరికి ఏమైనా అయితే గట్టిగా స్పంది
పట్టణ కా ఒక చిన్న ఫ్యామిలీ ఉంటాయి స్మాల్ ఫ్యామిలీ లాగా ఇట్లా ఫోర్ మెంబర్స్ ఆ ఫైవ్ మెంబర్స్ ఫాదర్ మదర్ అండ్ అలాగే వాళ్ళిద్దరు పిల్లలు సో ఇలా ఒక చిన్నగా వచ్చేసి వాళ్ళు ఎలా అంటే వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ లేదంటే వాళ్ళ జాబ్ కోసం కానీ వాళ్ళు కూడా ఎక్కువ శాతం పల్లెటూరులోనే పుట్టి పెరిగి ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు చదువు కోసం కానీ లేదంటే ఇలాంటి వాళ్ళ జాబ్ పర్పస్ కానీ వాళ్ళు పట్టణంలోకి వచ్చి ఇక్కడ బ్రతుకుకుతూ ఉంటారు
బాగా చెప్పారు అయితే పల్లెలో కొన్ని సౌక సౌకర్యాలు ఉండవు అంటే వైద్య సదుపాయాలు బ స్టేషన్లు రైల్వే స్టేషన్ లో మంచి రోడ్లు ఉండవు పట్టణంలో ఎలా ఉంటుయో చెప్పండి
పట్టణంలో చాలా మటుకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఒక స్కూల్ కానీ మనకు హాస్పిటల్స్ కానీ చాలా రకాల హాస్పిటల్స్ ఉ మన ఇష్ట వచ్చ వెళ్ళచ్చు ఇష్టం వచ్చ చేసుకోవచ్చు కానీ అలాగే పల్లెటూరులో ఉన్నంత స్వచ్ఛమైన నేచర్ గాలి కానీ ఆ పొల్యూషన్ లేని వాతావరణం కానీ మనకు సిటీలో ఇక్కడ దొరుకుంది సిటీలో ఎక్కువగా మనకు మొత్తం పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకు ఎక్కువ శాతం మనకు వెహికిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి పొల్యూషన్ అనేది మనకు చాలా ఎక్కువగా ఉంటుంది
బాగా చెప్పారు అయితే పల్లెల్లో ఎక్కువగా రైతులు ఉంటారు అయితే వాళ్ళు చేళ్లలో పొలాల్లో పని చేేసి పంటను పండిస్త వారు పండించిన పంట పట్నాలకు తరలిస్తారు పంటలు కూరగాయలు ఏవైతే ఉంట ఉంటాయో అవి పట్నాలకు తరలిస్తారు సరఫరా చేస్తారు
ఆ అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను ఎక్కువ శాతం విన్నది ఏంటంటే పల్లెటూరులో మనకు ఎక్కువ శాతం చిన్న ఏ ఏమంటారు గుసే ఇల్లులు అలాంటివి మాత్ర డే అలాంటి ఇల్లులుంటాయి అని విన్నాను ఎది నిజమేనా
నిజమే చెప్పారు అలా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి కొందరి మంచి ఇళ్ళలు ఉంటాయి పక్కా ఇల్లు ఉంటాయి కొందరు పూరి పూరి గుడిసెలు పెంకుటింలు కూడా ఉంటాయి
మనకి ఇప్పుడు సిటీకి వచ్చేస్తే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్స్లాగా మనకు ఒకటే ఫ్లోర్లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అపార్ట్మెంట్స్ ఆ ఫ్లోర్స్ వాళ్ళ వాళ్ళకి ఇల్లులు ఉంటాయి సో అక్కడ వాళ్ళకి సొంత జాగా అంటూ ఉండదు ఏది ఉండదు వాళ్ళు జస్ట్ డబ్బు ఇచ్చి అక్కడ కొనుక్కొని ఆ ఇంట్లో ఉంటారు పల్లెటూరులో నాకు తెలి
ఆ విశాలమైన స్థలం ఉంటుంది పెరడు ఉంటుంది చేను పొలం అట్లా ఉంటుంది విశాలంగా ఉంటుంది స్థలానికి కొదవ ఉండదు పట్నం లొ ఉన్న మళ్ళీ స్థలాలల్లో ఉంటాయి కాబట్టి సరిపోవాలంటే డాబా ఇల్లు పెద్ద డాబా ఇళ్ళనీ కాదు ఇళ్లు కడతారు అపార్ట్మెంట్స్ కడతారు
మనం ఒక వెహికల్స్ కూడా నాకు తెలిసి ఎక్కువ శాతం సైకిళ్లు గాని ఎండ్ల బండ్లు గాని లేదంటే చిన్న చిన్న మోటార్ సైకిల్స్ గాని ఇలాంటి మాత్రమే వాడతారు అనుకుంటా పల్లెటూర్లలో
అవును బాగా చెప్పారు ఇవే సాధారణమైన ఆ వాళ్ళ ప్రయాణ సాధనాలుగా వాడుకుంటారు ఇప్పుడిప్పుడే కొందరు ఆటోలు కొనుక్కొని ఆ రోడ్ మీద కిరాయికి నడుపుతున్నారు అక్కడ తక్కువ ఉంటాయి లెక్క పెట్టే విధంగా ఉంటాయి
అయితే మనకు మనం అక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా ఇలాంటి అయినా పండుగలు జరుపుకుంటే ఊరు ఊరంతా కలిసి సంబరాలు చేసుకుంటారు కదా మన పల్లెటూరులో
ఆ మంచి మంచి పండగలు కూడా సంబరాలు చేసుకుంటారు అందరూ పండగల్లో ఉత్సాహంగా పాల్గొంటారు బంధువులందరూ
ముఖ్యంగా దసరా పండుగ అనేది ఊళ్ళలో చాలా బాగా జరుపుకుంటారని విన్నాను కాస్త దాని గురించి ఏమైనా చెప్తారా
ఆ దసరా పండుగ నాడు ఆ బంతిపూల ఆకుల్ని గాని లేకపోతే జంబి ఆకుల్ని గాని బంగారంగా భావించి పెద్దల చేతిలో పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు పెద్దవాళ్ళు ఆశ ఆశీర్వాది ఇస్తే చిన్న వాళ్ళు దీవెనలు పొందుతారు
అవును
ఆ రోజు ఆ రోజు రావణాసూరుని ఆ పది తలకాయలున్న రావణా సూర్యుని ఒకచోట కట్టి కాలుస్తారు చెడుకు మంచి చెడుకు మంచి మంచి సాధించిన దానికి గుర్తుగా అలా చేస్తారు దసరా నాడు అది పెద్ద పండుగగా జరుపుకుంటారు
అది మొత్తం మన దేశంమంతా జరుపుకుంటారు కదా
ఆ దేశమంతా జరుపుతారు. పట్టణాల్లో అయితే ఒకటి కంటే ఎక్కువ ఇలా చేస్తారు.
కానీ పట్టణాల్లో ఇలా ఊరు ఊరు ఆ పట్టణం అంతా కలిసి జరుపుకోవడం అలా ఏం ఉండదు. ఏ ఎవరిది వాళ్ళు జరుపుకొని జస్ట్ రావణ దహనం కోసం మాత్రమే ఒక చాట కలిసి అక్కడ గూడ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళి కాసేపు ఉండి చూసి ఇట్లా రావడమే తప్ప ఇగ ఊరంతా కలిసి ఇట్లా జంబిఆకు అని అంటారు కదా అలా ఇచ్చుకోవడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఇలాంటివి ఈ సిటీలో ఎక్కువ శాతం ఉండవన్నమాట.
హ్మ్ అది మీ మీ దృష్టిలో అలా కనిపించింది.
ఆ నా దృష్టిలో అయితే అలా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలిదు కదా పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఎవరు అనేది ఎక్కువ శాతం వెళ్లేవరు పట్టించుకోరు. కాబట్టి అలా ఉంటుంది అని నేను నా అభిప్రాయం.
మంచి అభిప్రాయం అయితే మీకున్న అభిప్రాయం అయితే పట్నల్లొ మాస్తు జనాలు ఉంటారు గానీ వాళ్ళ జీవన విధానంలో ఏకాకులే గ్రామంలో తక్కువ జనాభా ఉంటారు గానీ అందరు బంధులాగా ఉంటారు. కలిసిమెలిసి
అవును మనకు చూసుకునే ఆ నాకు తెలిసి సర్ న్స్ అంటారు. అని అనుకుంటున్నాను.
కరెక్ట్ బాగా చెప్ చెప్పారు సర్పంచే ఆ గ్రామానికి పెద్ద ప్రథమ పౌరుడు. ఆ సర్పంచ్ని ఎన్నికల్లో ఎంపిక చేసుకొని ఆయనని ఐదు సంవత్సరాలు తన ప్రతినిధిగా ఉ కుంటారు. గ్రామస్తు రందరు.
నాకు ఇక్కడ ఒక డౌట్ ఒచ్చింది. ఎందంటే ఇప్పుడు మనకు ఆ సర్పంచ్ అనేవాడు స్పెసిఫిక్గా ఒక గ్రామానికే ఉంటారా లేదంటే చుట్టుపక్కన ఒక రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక సర్పంచ్ ఉంటాడా అని
పెద్ద గ్రామాని కి ఒక సర్పంచే ఉంటాడు. చిన్న చిన్న గ్రామాలు అంటే వాటిని హ్యాబిటేషన్స్ అంటారు. అట్లాంటి చిన్న చిన్న వాటికి కలిపి ఒకటే గ్రామ పంచాయతీ ఏర్ పెట్ ఏర్ ర్పాట్ చేసినప్పుడు ఆ గ్రామాలకు గుడ ఒక సర్ప పంచే ఉంటారు. అంటే ఇక్కడ జనాభా ప్రాతిపదిగా మీ సర్పంచ్ని ఎంపిక చేసుకుంటారు.
ఓకే మనకు జనాభాని అక్కడున్న ఇల్లుని మనకు దాన్ని బట్టి ఎంత మంది ఎక్కడ నుంచి సర్పంచ్ అనేది ఎన్నిక చేస్తారన్నమాట్ ఆ
ఇక్కడ మూడు వందల యాభై నాలుగు వందల జనాభా ఉంటే తప్పకుండా సర్పంచ్ ఎంపిక చేస్తారు.
ఇరవై అరవై ఇల్లులు ఉంటే గనక అలాంటి ఒక రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక గ్రామ పంచాయత్ పెట్టి అక్కడ మనకు ఒక సర్పంచ్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట.
అవునండి. బాగా చెప్ ప్పారు. మిర్
థ్యాంక్యూ మీరు బాగా మాట్లాడారు. నాకు మంచి విషయాలు అందించారు. అవునా మీరు గూడ చాలా బాగా మాట్ లు ధన్యవాదాలిక. ధన్యవాదాలు.
ధన్యవాదాలు థ్యాంక్ యూ